హలో
ఆ హలో ఏం చేస్తన్నారు ఆ బాగున్నాను
నేనా ఏం చెయలేదండి ఖాళీ ఆ బాగున్నా
ఆ బాగున్నారా ఉ ఏం చేస్తున్నారు
ఖళీగా కూర్చొని ఉన్నానండి
అవునా మీకు డ్యాన్స్ చేయడం ఇష్టమా
ఇష్టమే కాని రాదండి
రాధా
ఆ
ఓ ఎందుకండి
అంటే చిన్నప్పుటి నుంచి నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది ఇప్పుడు నేర్చుకోవాలంటే కాదు కదా కానీ వేయడం అంటే అంటే చాలా ఇష్టం
అవునా నాకు తెలిసి మీరు బాగా ఎగుడతారు అనుకుంటారు
ఎగురుతానండి ఎగురుతా కానీ డ్యాన్స్ రాదండి డ్యాన్స్ డ్యాన్స్ లా చెయ్య ను గానీ ఎగురుత అంతే
ఆ అవునా
ఆ
ఉ ఇంతే
అందరికి ఉంటుంది కానీ కొంతమందికి నేర్చుకునే అవకాశం దొరుకుతుంది నాకది లేదు
ఆ నాకు కూడా డ్యాన్స్ ఇష్టం గానీ చేయడం రాదు
కద చాలా బాధ వేస్తుంది అప్పుడు చనా బాధ వేస్తాది అప్పుడు
ఏం లేదు అనుకుంటే సాది చేయొచ్చులేండి అవునా
కోడి అరుపు ఆ చెప్పండి
కే డ్రామా సిస్టమా మీకు
చాలా ఇష్టం కే డ్రామాస్ కన్నా సి డ్రామాస్ ఎక్కువ చూస్తా ఉంటాను నేను కానీ రెండు బాగుంటాయి
ఉ
హలో
ఒకసారి కూడా చూడలేదన్నమాట హలో వినిపరిస్తుందా హలో వినపడనిస్తుందా
ఆ ఇప్పుడు వినపడుతుంది చెప్పండి ఆ ఇప్పుడు కే
ఉమ్ డ్రామాస్ చూస్తారు కదా మీరు మీకు ఏది మంచి మచ్చిగాని
నాకా నేను
ఫ్రీగా ఉన్నప్పుడు
అవునా సరే చూడండి నేనైతే కేడ్రామ్ హస్లు ఏది సజెస్ట్ చేసానంటే ఫస్ట్ నాకు ఇష్టమైంది డాక్టర్స్ ర్రేంజర్ చాలా బాగుంటుంది దాంట్లో హీరో క్యారెక్టర్ ఇంకా చనా నచ్చేస్తాది నాకి చాలా బాగా నచ్చింది నాకి అది డాక్టర్ స్ట్రేంజర్ ఆ తర్వాత కొత్త కొరియన్ సిరీస్ లో ట్వింక్లింగ్ వాటర్ మిలాన్ అని అది బాగా నచ్చింది
అవునా హ
చాలానే ఉన్నాయి చైనీస్ డ్రామాలు ఇంకా నాకు ఎక్కువ నచ్చింది చైనీస్ డ్రామా లో అవర్ సీక్రెట్ బాగా నచ్చింది ఆ అవర్స్ గ్రట్ ఈ నడమని లైటర్ అండ్ ప్రిన్సెస్ అని చూసిన అది చైనీస్ డ్రామానే నిజం నాకైతే డాక్టర్స్ స్ట్రేంజ్ ఆ చాలా బాగా అనిపించింది కదా దాని తర్వాత ఇది ఫస్ట్ ప్లేస్ ని బీట్ చేసింది లైక్ కరన్ ప్రిన్సెస్ చాలా బాగుంటుంది
అంటే దాంతో వాళ్ల కు ఆ డాక్టర్ సన్ స్ లోనా
కాదా కాదు లైటర్ అండ్ ప్రిన్సెస్ లో
లైటర్ అని ప్రిన్సెస్ లోనా మామూలుగా చైనీస్ డ్రామాస్ అన్ని రాజులువి అట్లుంటాయా కొన్ని అట్లా
ఆహా లేదు లేదు కొన్నట్లుంటాయి కానీ కొన్ని ఇట్ల కూడా ఉంట యి నీకు అట్లా రాజుల సినిమాలు రాజులువి కావల్ల
ఆహా ఇల్లే మామూలు మీకు నచ్చింది ఇది కదా డాక్టర్స్ ఏంజెస్ అదే ఒకవేళ ట్రై చేయలే ఎప్పుడయినా
అవునా ఇంకా నీకు అలాంటివి కావాలంటే ది అంటేముడు అనేసి ఒకటి ఉంది చైనీస్ డ్రామా ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఉంటుంది
అవును
చనా బాగుంటుందంట అది ఆ కానీ నేను ఎప్పుడు చూడలా నాకు కూడా అర్థం కాలా అది
అవునా
కానీ చాలా మంది చెప్పినారు నాకు అది బాగా చూడు అర్థం అవుతుంది లే చాలా బాగుంటుంది అని నేనే ఎపిసోడ్స్ ఎన్ని చూసావ్ హిరేలవా హిరేల బాగుంటుందని చాలా మంది అన్నారు అందుకని నేనే ఏం చేసినా అంటే ఆ హిటన్ లో బాగుంటుందంట అప్పుడు చానా పాపులర్ అయింది ఆ అప్పుడు చనా పాపులర్ అయింది కా దా అది చూద్దామని అన్ని వెతికినా ఎక్కడా లేదు అందుకని యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు తెలుగులో ఏమి అది ఇది అనేసి అప్పుడు అది
ఆ
అది ఎక్స్ప్లెనేషన్ విన్నా ఆ ఎక్స్ప్లేష ఎక్స్ప్లనేషన్ విన్నక్క నాకు చూడాలన్పీలా
ఉమ్ ఏదైనా దాంత వాళ్ళు కేర్ బాగుంటుంది కదా ఆ చెప్నా కదా మీకు అలాంటి వాళ్ళు కావాలా? ఆ నిజమే అసలు వాళ్ళ దంతా కేరు ఇలాగా నార్మల్ లై లైఫ్ లో అలాంటి వాళ్ళు దొరకడం చానా అదృష్టం
ఉమ్ కరెక్టే అండి ఇప్పుడు ఆడ ఒక సాంగ్ ప్లే అవుతాంది కదా అది నా ఫ్రెండ్కి చానా ఇష్టం
ఆ
ఎనకాల ఒక్క సాంగ్ ప్లే అయితాంది కదా
ఆ సాంగ్ ప్లే అవుతాంది
అది నా ఫ్రెండ్ కి చానా ఇష్టం
అవునా? వినిపడిస్తుందా ఇది గట్టిగా ఏమైనా?
నేను గట్టిగా ఏం లేదు స్లోగానే వస్తాంది.
స్లోగానే వస్తాందా ఉమ్ మీ ఫ్రెండ్కి ఇష్టమా ఈ సాంగ్?
ఊ
ఉమ్ మీకే సాంగ్ ఇష్టం అండి?
నాకేం అట్లేం లేదండి కొన్ని కొని ఉమ్ కొన్ని కొన్ని బాగుంటాయ్ వినాలన్పిస్తాది
ఓ అంతేలేండి
ఉమ్ మీకు పాటలు పాడడం అంటే ఇష్టమంట కదా?
పాటలూ
పాడడం అంటే ఇష్టంమంట కదా?
ఆహా పాట్లు పాడడం ఇష్టం లేదు గానీ చూడ్డం ఇష్టం అంతే
ఆహా అవునా?
ఉమ్ ఓకే చూస్తాను అట్ల అట్లా అప్పుడప్పుడు ఆ మీరు చూస్తారు కదా?
ఆ పాటలు చూడను వింటా
ఆ అదే నే
అంటే కొందరికి చూడాలని కూడా ఉంటుంది
అంతేే ఆ కొన్ని అయితేగిన చూస్తే బాగుంటుంది కొన్ని వింటుంటేనే బాగుంటాయ్ అసలు
ఆ అవును ఇంకా రీసెంట్ గా నేను ఒక కొరియన్ డ్రామాస్ చూస్నా? అదేమంటే ఈఫ్ విషెస్ కుట్కింద్
ఉమ్
అది బాగుంటుంది అంటే అది థ్రిల్లర్ మూవీస్ సస్పెన్స్ ది దయ్యాలు
ఓ
చాలా బాగుంటుంది ట్రై చెయండి ఒకసారి ఇష్టమేనా మీకు అలాంటి సినిమాలు
ఆ చూస్తాను నాకు ఇష్టం అలాగా
అవునా చానా బా
భయమేస్తుందా
భయం ఏమవ్వదు కానీ దాని థీమ్ ఏమంటే కోరికలు కోరుకోవడం వల్ల చనిపోతారు
పప్పు నా
అంటే అది ఒక యాప్ ఉంటుంది
ము
ఆ యాప్ లోకి వెళ్ళి నువ్వు వీడియో చెయ్యాలనమాట అంటే నీది అహా వీడియో చేయాలన్నమాట అంటే నీ కోరిక కోరుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నీకు ఆ కోరిక జరుగుతుంది ఆ కానీ మళ్ళా ట్వంటీ ఫోర్ అవర్స్ కి నువ్వు చనిపోతావ్
ఆ వామ్మో అలాగుంటుందా ఓ
ఆ టైమర్ ఎంత ఆపాలన్న అంటే అది చెప్తి కదా కోరిక కోరికున్న వెంటనే అదే తీరిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవ అవర్స్ కి
ఓ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చచ్చపోతారా
ఆ అది ట్వ టైమర్ ఆపడానికి అది ఎలా ఏమి అది దేని వల్ల వచ్చింది అది కనుక్కు అనేది ఈ స్టోరీ మొత్తం లాస్ట్ కి ఎట్లా ఆపాల దాన్ని
అవున్లే మరి హీరో ఆపేస్తాడా
హీరోనా ఈడ ఆపినింది ఎవరంటే ఇక్కడ గల్లీ గర్ల్ ఏ ఆపి ఎంతుంది ఎక్కువంటే హీరోలు కూడా అంటే ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఫైవ్ మెంబర్స్ చానా కష్టపడతారు ఇద్దరు చనిపోతారు దాంట్లో
అయ్యయ్యో
అదే ఒకరు కోరిక కోరుకోవడం వల్ల చనిపోతారు
ఆ
మళ్ళా ఇంకోరు అలానే ఎలానో చనిపోతారు మళ్ళా అదే ఈ మిగతా ముగ్గురు వల్ల అది పోతుంది అనమాట మళ్ళ ఇంకోరి ఒక ముగ్గురు అని చెప్తి కదా ముగ్గర్లో ఒకరు ప్రోగ్రామరు ఉంటారు
చో
వాళ్ళ ప్రొగ్రామర్ వాళ్ళ అక్క వచ్చేసి అంటే ఈ తంత్రాలు మంత్రాలు అవి వచ్చిన క్కన్మాట
అవునా
ఆక్క వల్ల కూడా ఆక్క వల్ల కూడా ఇది వెళ్ళిపోతుంది అంటే ఆక్క కూడా దీన్ని కనబె పెట్టడానికి ఉంటుంది అన్నమాట
అయితే నేను తప్పకుండా చూస్తాను అయితే
ము చూడండి బాగుంటుంది ఆ చానా బాగుంది నాకు కూడా న వచ్చింది ఫస్ట్ ఏమో అనుకున్నా మళ్ళా చూడంగ చూడంగ బాగా అనిపించా
ఉమ్ హుమ్
ఉమ్ నాకు కూడ ఇష్టమే ఇంకా ఇలాంటివి అంటే ఆ సరే మళ్ళీ చేద్దాం బాయ్
ఇష్టమేనా ఆ ఓకే బాయ్
ఆ బాయ్
ఎస్ నైన్